నమస్తే
నమస్కారం అండి బాగున్నారాండి
అడి మీరు బాగున్నారా
ఆ మేము చాలా బాగున్నామ అండి ఏం
ఏం చేస్తున్నారండి
లేదండి ఇప్పుడే తినేసి అట్లా ఊరికే ఫోన్ చేస్తూ కూర్చున్నానండి మీరు
నేను ఇప్పుడే తిని వాక్యంగ్ చేస్తున్నాను
ఓ మీరు వాకింగ్ కూడా చేస్తారా అండి ఎక్కడున్నా ఆడి మీరు విలేజ్ లో ఉన్నారా లేదా సిటీలో ఉన్నారాండి మీరు
ప్రజెంట్ నేను సిటీలో ఉన్నానండి మీరు విలేజ్ లో మీరు అండి
నేను విలేజ్ లో ఉన్నానండి నేను ఎప్పుడు అక్కడే ఇంట్లోనే ఉంటానండి అవునండి మీరు సిటీలో ఏం చేస్తున్నారండి
ఏదో చేస్తున్నానండి చదువుకుంటున్నానండి
చదువుకుంటున్నారా అవునండి మంచిదండి ఎట్లా బాగా చదువుతున్నారా అండి అయితే
హ చదువుతున్నామండి
కొంచెం ఇది సౌండ్ వస్తుంది ఏదో తగ్గించుకోరా అది కొంచము
లేదులేండి ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు కరెక్ట్గా ఉంది ఏం లేదండి అదే ఎట్లుందండి సిటీ లైఫ్ బాగుందాండి సిటీ లైఫ్
ఏం బాగుంటదండి సిటీ లైఫ్ ఈ ఈ ట్రాఫిక్ పొల్యూషన్ మన పల్లెటూర అండి పల్లెటూరుకి మించిన ఆనందం రాదండి
అవు అట్లా అంటారా అండి అవున అవునులే అండి అంటే పల్లెటూరులో పచ్చదనం గాని ఆ ఇంటి అంటే టైం ఉన్నప్పుడు ఆ పొలాన్ని అట్ల పొలాన్ని దగ్గర పోవడం గాని అలా ఏ మళ్ళీ అమ్మళకి ఇంటి దగ్గర ఉంటే అమ్మళ్ళకి హెల్ప్ వాళ్ళకి కాస్త కుంటూ బాగా మంచిగా ఉండొచ్చు అలాగే ఇంటి దగ్గర ఉండి మంచి చీరు కావాల్సిన ఫుడ్ అలాగే మనం అంటే మనం పంటలో పండిస్తాం కదా ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ దొరుకుతాయి అండి కొంచెం సౌండ్ వస్తుంది ఏం సౌండ్ అండి అది
ఇప్పుడు అండి
ఇప్పుడు కొంచెం సౌండ్ వస్తుందండి ఆ ఇప్పుడు ఓకే అండి
ఓకే అండి
అట్లాంటది కదా పల్లెటూరుది కానీ సిటీ లైఫ్ ఏమండి ఎట్లా అదే మీరే కదా సి సిటీలో ఉండేది మీరే చెప్పాలండి సిటీ గురించి కొంచెం నాకి అంటే సిటీలో నేను అప్పుడప్పు ఇప్పుడు మా అక్క వాళ్ళ అంటే మా అక్కడ మా అక్క వాళ్ళు ఉంటారండి సిటీ లో అట్లా వాచెస్
ఏంటండి ఎక్కడకన్నా ఎళ్ళాలంటే ఈ ట్రాఫిక్ వల్ల రెండు మూడు గంటలు పడుతుందండి ఇక్కడ నుంచి ఇక్కడికే అంత ట్రాఫిక్ ఉంటదండి ఈ ఊరు ఎల్లి ఊరు వెళ్ళిపోదామా ఇవన్నీ వదిలేసి అనిపిస్తదండి
అయ్యో అవున అండి అట్లా అనిపిస్తుందా మీకి నేనే నేనైతే ఇం క ఊర్లో ఉండి ఇంకేం చేద్దాము వెళ్దాము సిటీకి అని నేన అనుకుంటుంటే మీరేమో విలేజ్కి రావాలంటున్నారు
ఆ న్ ఒకసారి ఇక్కడికి వస్తే తెలుస్తుదండి ఈ కష్టం ఏంటో
అవునా అట్లా అంటారండి అంటే నేను అప్పుడు కొన్ని సార్లు వస్తుందంటే అంటే మాకి ఎప్పుడైనా సెలవులు ఉన్నప్పుడు నాకు కి అంటే ఖాళీ ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో ఒక్కటే ఉంటే బోర్ కొడుతుంది అనేసి అట్లా మా అక్క వాళ్ళ ఇంటికి పోతాంటే వాళ్ళు సిటీలోనే ఉన్నారండి సో అట్లా వెళ్తా అంటాను కదా అప్పుడు ఒక్కొక్క ఒకసారి అనిపిస్తుంది అంటే చాలా ఎ అంటే అక్కడ అన్ని కంపెనీస్ ఉంటాయి కదండి అంటే ఉద్యోగాంతా సిటీలోనే కదా ఎక్కువ సో అప్పుడు అయ్యో నాకి ఒక రోజు అండి ఇక్కడ నుంచి మ ఊరికి మా అక్క వాళ్ళ ఇంటికి పోయకి ఎంతసేపు అండి
ఉమ్
ఫూ అవర్స్ పట్టిందండి ఒక జస్ట్ అంటే ఒక ఉండే ట్వంటీ కిలోమీటర్స్ ని
ఆ
ఆ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ అండి ఆ రోజు నుంచి అనిపించింది ఈ కు రావడము వద్దు ఇంత కష్టము వద్దు అని
మన పల్లెటూరులో నీట్నెస్ కూడా బాగుంటదండి ఇక్కడ ఎన్ని గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఎక్కడంటే అక్కడ ఎ సిపోతారు చెత్తగాని ఆ ఎట్లంటే అట్లా ఇక్కడ ట్రెడిషనల్ కూడా డిఫరెంట్గా ఉంటదండి వాళ్ళు వేసుకునే బట్టలు గాని అంతా కానీ మనకు అక్కడ ఎంత సాంప్రదాయంగా ఉంటామండి పల్లె
అవును అండి ఇంకా విలేజ్ అంటేనే ఇంకా పల్లెటు టూర్ అంటేనే అంత కదండి పల్లెటూర్ కి మరో పేరు సంప్రదాయం
అవునండి
అక్కడంతా కల్చర్ కల్చరే వేరు కదండి అక్కడంతా ఇప్పుడు చూడండి అక్కడ పల్లెటూర్లో ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో ఉంటాము ఖళీగా ఉన్నామా పక్కింటి వాళ్ళు ఇంటికి పోతామా
ఆ అదే అండి చెప్పబోతున్నాను నేను అదే చెప్పబోతున్నాను ఇక్కడ ఏమన్నా జరిగితే నీకు నువ్వు చూసుకోవాల్సిందే కాని ఇంకొకరు వచ్చి చూసే అంత ఉండదండి
అవునా అండి కానీ మీ
అదే పల్లెటూరులో వచ్చా ఎలా ఉంటదండి ఒక్క చిన్నది ఏమైనా జ్వరం వచ్చినా కూడా వచ్చి పలకరించి వెళ్తా ఉంటారు ఆప్యాయంగా. ఆ నువ్వు ఎంత బాగుంటదండి ఆప్యాయతలు
అవునండి నిజంగానే అవి అసలు మర్చిపోలేం అలాగే కొన్ని అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చిన్ నుకో ఆ టై లో కాని పక్కింటి దగ్గరికి వెళ్ళి చ్ అంటే ఏమైనా మీకు బారకట్
నా తెలుసండి ఊర్లో మా అమ్మ వాళ్ళు ఆడుతూ ఉంటారు.
అవునా
ఉ
అవి ఆడుకుంటూ కబ్బుర్లు చెప్పుకుంటూ ఏవో మన కష్టాల గురించి అలాగే మన చ్ ఏదో ముందు చేయి ఏది చెయల్లా అది చెయ్యాలని మాట్ మాట్లాడుకుంటూ బాన్ ఉంటయ్ కదండి పల్లెటూరులో కానీ సిటీ లో అట్లా చేయలేం కదండి.
డి
సిటీలో మీరు రూమ్ లో ఒకటే ఉండల్లా ఈ వాళ్ళ పనులు వాళ్ళు చేసు కుంటుండల్లా
అవునండి
ఒకరు పట్టించుకునే వాళ్ళు ఉండరు బాగలేకపోతే మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉండరు అక్కడ.
డ ఉండారండి అది ని
కష్టమైపోతుంది చ్ నేనైయితే ప్రస్తుతనక్ నాకైతే పల్లెటూరు ఆ దాన్ని అయితే నేను చాలా బాగా టావా హంటే ఆస్వాదిస్తున్నానండి
మీకు సిటీ లో వచ్చే విషయాలు ఏంటండి
నాకు సిటీలో నచ్చే విషయాలంటే ఏముంటాయండి చెప్పడానికి
ఇంకా సిటీలో నచ్చేటివంటే ఏవైనా కావాలి అన్ టే అప్పటికప్పుడు దొరుకుతాయండి ఎమర్జెన్సీ అంటారు కదండి.
అవును ఉ అంటే కొన్నిసార్లు అదే హాస్పిటల్స్ గురించి కానీ చ్ అలాగే ఎడ్జ్ ఎడ్యుకేషన్ అయినా ఓకే పల్లెట్ టురులో కొన సిటీలోనే ఓకే బాగుంటది సో సో కాబట్టి అది కూడా చెప్పుకోవచ్చు ఎడ్యుకేషన్ అట్ ట్లా అత్యవసరమైనవి కొన్ని దొరుకుతాయి సి టిలో కాని పల్లెటూరులో కొంచం చ్ అంటే డిస్టెన్స్ లో ఆ పలె అంటే ఊ కష్టపడాలి అదే మళ్ళీ అలాగే పల్లెటూరులో మంచి ఎడ్యుకేషన్ కూడా చాలా తక్ క్కువండి చ్ ఇవ్వడం ఇప్పుడు అది కొంచం ఆ అవును కొంచెం ఇప్పుడు అదే తక్కువ అయితంది లేకపోతే ఇంకా అది తప్ప ఇంకా సౌకర్యాలు అన్ని మంచిగా ఉంటాయండి ఆ పల్లెటూరు లో
ఇక్కడ వా నీళ్లు కూడా కొన్కుంటున్నారండి
ఉ చూడండి మరి నీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి తాగే నీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి అక్కడ కానీ ఇక్కడ
ఆ తాగే నీళ్లే కాదండి వాడుకునేకి కూడా ఆ కొనుక్కుంటారండి. ఇక్కడ బోర్స్ అనేటివే ఉండవు, ట్యాంకర్లతో తొలిచుకొని సంసు సంప్ పుల్లేకి వాడుకుంటారండి ఆ
చూడండి ఎంత కష్టం ప్రతిది కూడా డబ్బులు పెట్టి తీసుకోవల్ల అక్కడ. కానీ పల్లెటూరులో అట్లు ఉండదు కదా వాళ్ళక సొంతంగా బోర్లున్ టాయి గవర్నమెంట్ కూడా బోర్లు లేపిచ్చింటాయి, చ్ గవర్నమెంట్ సౌకర్యాలు కూడా కొన్ని దొరికింటాయి అక్కడ
అవునండి
ఉ ఇంకా అలాగే ఇంక పొలాలుంటాయి గదండి అలాగే పొలాలు కూడా పోతాంట్ టరు మంచి వెజిటేబుల్స్ వేసుకుంటారు వాళ్ళే పండించుతారు వాళ్లే వెజిటేబుల్స్ ఫ్రెష్వి యూస్ చేస్తారు ప్చ్ సో అలాంటి ప్రాబ్లం ఉండదు కానీ అదే చెప్పాను కదా కొన్ని ఇలా అత్యవసరమైనవి మాత్రమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది
ఏ మాట కామాట గాని నాకైతే పల్లెటూరే నచ్చుతుందండి
నాకు కూడా పల్లెటూరే ఇష్టం అండి ఏదో బతకడానిక్ ఆ గతి లేక అ వచ్చి ఇక్కడ అ చదువుకుంటున్నట్టుందండి ఇంక చదువుకోసం మ్ తప్పక ఇలాంటివన్నీ భరించాల్సి వస్తదండి ఏం చేస్తావు
అవునండి అయ్యో ఏం చెయలేం లేండి ఇంక కష్టం కదా జీవితం కోసం ఏదో ఒకటి చేయాలి మన కాల్ల మీద మనం నిలబడాలి అంటే ఏదో ఒకటి ఎట్ల చేసుకొని ఉండాలి
మ్ అవున్ డి
అవ్ ప్చ్ ఏం చేయలేము కష్టపడాలన్నప్
మ్మ్ హ్హ్ పల్లెటూరులో పచ్చని ఆ పండగలకి ఏళ్తానండి పంండగకి ఎళ్ళి వాళ్తో సెలబ్రేట్ చేసుకోవడం మ్మ్ వాళ్ళకు ఒక ఆనందం అండి పిల్లల ఇంటికి వస్త్
అవునులేండి
వాళ్ళు ప్ చేసుకొని తింట్
వాళ్ళు ఉండేదే వాళ్ళు బతికేదే పిల్లల కోసం కదండి ఇంకా
వాళ్ళు ఆ టైమ్ కూడా ఇవ్వకపోతే వాళ్ళతో ఆ టైమ్ కూడా స్పెండ్ చేయ
ఇంకెప్పుడుండి మనం వెళ్లేేదే ఎప్పుడో పండగలకి అండి ఎప్పుడు వెళ్కుంటే ఇంకెప్పుడు వెళ్తామండి మన మన ఇంటికి మనమే చుట్టంలాగా అయిపోతాం
ఆ నిజమే అండి అయిపోయిన అయిపోయినారంండి అప్పుడే కొంతమంది ఆ
మా ఫ్రెండ్ ఉందండి ఒక అమ్మాయి ఆరు నెలలకు ఒకసారి వెళ్తుందండి పాపం
అయ అవునండి ఏమండి ఆ పాపట్ల పోవాలా కదండి ఇంటికి
తనకి ఇంట్రెస్ట్ ఎప్పుడుొస్తే అప్పుడు వెళ్తదండి ఆ ఇంట్రెస్ట్ ఆరు నెల కోసారి వస్తు చదండి
ఓ అట్లాంటారని చెప్పండి కొంచెం గట్టిగా పోయే
ఎంత చెప్పినా విందండి తన మాటే తనది
అట్లా అంటారా ఇంకేం చేయలేందండి అట్లాంటి వాళ్ళకి ఎంత చెప్పిన ఇంకా వేస్ట్ కదండి
బాగా నచ్చిందేమోనండి
ఓ అట్లాంటి
ఆ సో అలాంటి అమ్మాయిలు ఉంటారండి కొంతమంది సిటీకి ఇష్టంగా ఉండేవాళ్ళు
అవునండి ఏ ఉందిలేండి ఏం కదుా వాళ్ళ ఇష్టం వాళ్ళది
అంతే అండి సరే ఇంక ఏం లేదండి మీ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ పల్లెటూరు గురించి నేను మెమరీస్ అన్ని ఇది చేసుకున్నట్టు అనిపించిందండి
అవును అయ్య నేన్ థ్యాంక్స్ చెప్పాలండి మీరందకు చెప్తారు థ్యాంక్ ూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప గవింగ్ దస్ అదే ఇన్ఫర్మేషన్ ఓకే అండి బాయ్ అండి
బాయ అండి